కన్నా మరి
అవును ఎవరండి అమూల్యానా
అవునండి అమూల్యనే నాకు కాల్ చేసి అమూల్య అని అడుగుతారండి నాకే కదా కాల్ చేసింది మీరు
చేసానండి అక్కడ ఉంది కానీ మీరైనా ఇంకెవరైనా అని తెలుసుకోవడానికి
కొంచెం దూరంకి వెళ్ళండి మీరు మీ వాయిస్ అక్కడ రెండు రిపీట్ అవుతున్నాయండి
అవునా
అవునండి
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఓకే అండి
ఉమ్
నేను యా ఏం లేదు ండి మన రా మంట మన దేశంలో మన మంట మన ప్రపంచంలో జరిగే ఆ యుద్ధాల గురించి ఆలోచిస్తున్నానండి చాలా ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారండి
అవునండి అసలు అక్కడ ఇరాన్ ఏమంట ఇరాన్ కి అమెరికాకి వార్
యూరప్ యూరప్ కూడాదండి అవునండి ఎందుకో ఏమో అండి అర్ధం కావట్లే లేదు
ఏంటండీ ఫ్యూయల్ కోసం అసలు మస్తు కష్టం అయిపోతుంది ఇక్కడ పెట్రోల్ బంక్స్ అంట ఈ పెట్రోల్ బంక్ అయితే పాపం అండి ఎవరు కో రూమర్
యాక్చువల్ గా అది ఏమైందంటే చిన్న చిన్న ఫిల్లింగ్ స్టేషన్స్ మాత్రమే లేదండి ఫ్యూవల్ మిగతా ఫిల్లింగ్ స్టేషన్స్లో ఉండే కానీ చిన్నగా ఎక్కడో ఇంకా సోష షల్ మీడియాలోన్స్ ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూ ఇది చిన్నగట్ల రూమర్ ఎవరో క్రియేట్ చేశారు.
ఇగ ఇప్పుడే ఏమంటరు ఫ్యూవల్ అయిపోతుంది అన్నట్టు పోయి ఇంక వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు.
అవునన్ పయి నిజంగా అండి నేను ప్ర నేను ఒక టూ డేస్ నుంచి చూస్తున్నాను సేమ్ అవ్ అవే రీల్స్ అదే సోషల్ మీడియాలో ట్రెండ్ అయితుందండి.
అవునండి ఏమంటారు సిద్దిపేటంట హైదరాబాద్ అంట అసలు ఫస్ట్ సిద్దిపేట నుండే స్టార్ట్ అయిందండి ఇదంతా
అవునా అండి ఈ సిద్దిపేట అంత ఏమైనా ఈ సిద్ధిపేట నుంచే స్టార్ట్ అయితదండి ఏంటో ఏమో ఈ సిద్దిపేట్ అక్కడుంటే మనుషులు ఎట్లా ఏం చేస్తరో ఏంటో అన్ డి ఫేమస్ అవ్వాలని చూస్తరేమో అండి
అవునండి ఫేమస్ అవ్వడానికి ఈ రూమర్ క్రియేట్ చేయ్యాల అండి? ఇప్పుడు, ఆ సిద్ధదిపేట ని చూసి ఇంకా అందరు హైదరాబాద్ లో కూడ అట్లే ఉందనుకొని ఇంకా హైదరాబాద్ లో కూడా అట్లే చేస్తున్నారండి. ఇవాళ మార్నింగ్ అండి అసలు ఇక్కడ ఎన్ డి మా దగ్గర హెచ్పి దుంటదండి పెట్రోల్ బంక్ అదైయితే క్లోజ్ చేశేషినారు ఇది ఇంకా ఇక్కడ ఇండియన్ ఆయిల్ లంటా అండి ఇండియన్ ఆయిల్ దగ్గరా కొంచెం ఏంటి డీజిల్ ఉందంట. పెట్రోల్ లేదన్
ఆక్చువల్గా నేను నిన్న ఒక వీడియో చూసానండి. లైక్ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్తాడంటే ఈ తన్ తన బైక్ లో ఈ హా ఈ ఏమంటరు తనకి సరిపోయేంత పెట్రోల్ అంటే ఒక హాఫ్ ట్యాంక్ పెట్రోల్ ఉందండి.
ఉ
ఇంగ తను ప్యానిక్ అయ్యి ఇంకా ఫుల్ ట్యాంక్ చెపిచ్ కొందండి.
చూడండి అట్లాంటోళ్ల వల్లనే
అక్కడ అడిగిందండి. అక్కడ పెట్రోల్ బంక్ లో అక్కడ ఉండే వాళ్ళ నా స్టాఫ్ని అడిగితే. ఇంకా పెట్రోల్ ఉం ఇప్పుడేం అయిపోదూ. ఎందుకందరు పానిక్ అవుతున్నారని ఆ పెట్రోల్ బంక్ స్టాఫ. ఆ సంస్థ వాళ్ళు ఉం టే వాళ్ళు చెప్పారంటా అండి.
అవునండి చెప్పాక కూడా ఈళ్లు ఇట్ల ఎందుకు చేస్తున్నారూ.
ఇన్ఫ్లుయెన్సర్ వల్ల కాదు ఈగె, అంటే ఈతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యండ్ అండి వేరే పానిక్ అయిప్ పోయాడండి. ఎందుకంటే ఆఫీస్కి ఎళ్ళాలి పనులుం యీ సో వాటి కోసం తిరగడానికి బైక్ అనేది ఇంపార్టెంట్ యాజ్ ఏ బ్యాచులర్స్ గా సో అంతే అండి.
అవునండి ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల వీళ్ళు కూడా ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పెట్రోల్ కొట్టించుకుంటా ప్చ్ వేస్ చేస్తున్నారండి పాపం వాళ్ళ దాంట్లో ఆఫ్ ఉన్నదీ ఇంక వేరే వాళ్ళ దాంట్లో మొత్తానికే లేకుండే వాళ్ళ పరిస్థితి ఏంటండి.
అవునండి.
వీళ్ళు ఉన్న వాళ్ళే ఏసుకంటన్నారు ఏసుకుంటున్నారు.
చూడాలండీ ఏం జరుగుతు తో రైళ్ళు కూడ రాట్లేదండి ఎక్ ఎక్కడో ఏమో జరుగుతే ఇది ఎలా ఉందంటే ఎక్కడో ఒక దగ్గర బటర్ఫ్లైలా మూవ్ అవుతే ఇక్కడె ఎక్కడో. మూవ్ అయినట్టుందండి ఇది. అలా ఆ మూమెంట్ లా ఉందండి.
మనా మోడీ గారయితే, ఏంటీ ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి. మొన్న ఏంటీ మెడికల్ మెడిసిన్స్ పంపిచ్చిండంటా అండీ ఇరా ఇరాన్ వాళ్ళకీ.
ఉ ఆ అండీ మనం మొనం మోడీయా
అవునండ్
మన ప్రైమ్ మినిస్టర్. మన ప్రధాన మంత్రి చాలా మంచి చోరండి. అన్నిటికీ రియాక్ట్ అవుతూ అన్నీ అందరి బాగు
సహాయం చేస్తా ఉంటారండీ అందరికీ. ఇంకా మనం సహాయం చేస్తేనే వాళ్ళు మనం సహాయం చేస్తే వాళ్ళు చేస్తారన్నా ఇంకా ఆ ఆలోచనలా మనా
ఇలాంటి మనుషులను చూసినప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తది మానవత్ త్వం ఇంకా సచ్చిపోలేదనండి.
అవునం
సో మానవత్వం అనేది మనుషులకి ఉండాలండి ఈ మధ్య కాలంలో మన లే పోతుందండి మనుషులకి
అది తక్కువ అైతుందండి కరువయిపోతుంది
అవునండి కొన్ని కొన్ని రీల్స్ చూస్తే అండి అసలు మనుషులు ఉండి ఎందుకు అనిపిస్తుందండి
అవునండి అసలు ఆ రీల్స్ ఏంట ఆ రీల్స్ ఏంటండి ఘోరం అసలు ఒక అమ్మాయిని చంపేసినారంటా అండి
ఇం అడి మొత్తం మరీల్స్ వెళ్ళండి ఫ్రెండ్స్ ఆగపోతు థింగ్ సంమ్థింగ్ ఏదేదో అవుతుందండి మనుషుల ఈ ఇన్ఫ్లుయెన్స్ లైక్ చేసే ఏం చేస్తున్నామో అర్థం కాకుండా చేస్తున్నారండి
ఏంటండి ట్రెండ్ అవ్వడానికి ఏమంటారు ట్రెండ్ అవ్వడానికి ఇంక ఇష్టం ఉన్న పద్ధతి లో పోతున్నారు మా ఫేమస్ మ అది మంచినేమా చెడ్డనేమా అని చూసి చూసుకోకుండా ఒక ఫేమ్ వచ్చింది చూసుకుంటున్నారు గంతే దాని కోసం అడ్దదారులన్నీ తొక్కుతున్నారు
అవునండి సరే అండి మరి
సరే అండి మారీ ఇంగా
అ బాయి అవునండి మీరు కూడా ఉండండి జగ్రత్తా క్షేమైన క్షేమమైన ప్లేస్ ఇట్లా ఉండండి మీరు కూడా
ఆ ఉంటామండి మీరు కూడా అలానే ఉండండి
ఓకే అండి బాయ్